అక్క
బాగున్నారా
ఏం చేత్తల్లు ఆ మంచిగున్నక్క తిన్నవా
మ్మ్ పొద్దుల
ఏం కూర
కూరా చికెన్
మ్మ్ హ్మ్ మంచిగ తిన్నవా ఇగ కడుపు నిండా
నాన్ వెెజ్ ఆ లెక్కలే కదా ఈ మంచి ఎందుకో
ఆ ఆ ఆ
నేను ఒక చికెనే నేనేం తినన్ చికెన్ తప్పించి నాన్ వెజ్ లో దాదొకటె తినే సరికి ఓయమ్మో
నేను కూడా చికెన్ తప్పేద్దిన మటన్ అయితే అసలు స్మెల్ కూడా చూడలే
అసలు నేను ఇంట్లో దనందాని కూడా వండనీయ నా లక్కేందంటే బావ కూడా తినడు
ఇద్దరు మంచిగ సెట్టయిల్లు
అదే మంచిగా ఉండ ఉండడమే తినాకు నాలప్పుడు మస్ బై పెట్టిల్లు నీసం అంట వాడు దొరుకుతాడు మాట తినేటోడు దొరకు
ఆ మావలు గుడి మావలు గుడి ప్రత్న అంటారు
హ కానీ నా అదృష్టం ప్రకారం నేను అసలు పాలతో చేసిన ఏది దీన ఏదైనాం బయట ఏమన్నా తెచ్చుకుంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ చదివినాకనే తినం నేను
ఆ అప్పమా దాని వెంకయ్యని అట్లా కాదులేదు
అక్కకి వెడతా
నేను పెరుగుతోనే పెరుగుదిన పాలతోనే అయ కొన్ని తినను అంతే సేమియా తింట చాయ్ తాగను సేమియా తింట అంతే ఇగా
హ ఇన్న మిల్క్ పౌడర్ కలిసినవి కూడా తినను మన ఫ్రెండ్ని చెప్పంట అది గంట అట్ట ఎప్తుంది
హ
ఆ
ఆ పెరుగు వాసనసలవాడదు
కొంతమంది ర కది ఇంటర్ అసలు
ఆ నేను మా ఇంట్లో అయితే పెరుగు తన్న పల్లాలు కూడా తను అందుకే సపరేట్ పల్లాలు తింటా
హ
అది తింటారు అల్లుు ఉంటదేమో అని భయం
నా కోసం బాగా అడ్జస్ట్ అవుతుండి ఏ తినకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఏం పెట్టాలని
ఇ ఫిష్ చాపాలు కూడా దినవా
ఏది అలవట్లేదురో ఒక ఎగ్ ఈ చికెన్ ఈ చికెన్
హలో హలో వినవర్తందా అక్క హలో నీ మాట నా కినవాడత్లే హలో ఇన్పడుతాందా అక్క హలో